అ హలో ఏం చేస్తున్నారండి
కుచ్చోవున్నా
అవునా తిన్నారా స్నాక్స్ కున్నారా
ఇక ఎవరండి పక్కన
ఆ మావారులేండి కుళ్ళు జోకులేసుకుంటాంటారు
హా
ఈ టైమ్ లో ఎవరనా తింటారంటే స్నాక్స్ తింటారు కదా అని చెప్తాన్నా ఏం చేస్తున్నారు మ్ ఏం స్నాక్స్ ఏం చేయలేదా
దీ మాత్త చేసి పంపిస్తుదని కూర్చో ఉన్నాను
అయ్యో ఏం చేసి పంపిస్ తాన్నారండి
తనకిష్టమైంది చేస్తుందండి
మల్లా ఆ ఆ ఎగడికి పోలేదండి సండే ఎగ్జిమిషన్ కి ఎక్కడైనా బైటికి పోలేదా పార్కి
ఆ పెట్టినావు ఆ పిల్లకి పెట్టేదా ఆ చెప్పండి
ఎక్కడికి బైటికి పోలేదా
లేదండి మా అత్తోస్తే షాపింగ్ కు పోవాలి
వామ్మో ఏమి షాపింగ్ కండి ఆ
మా అత్త గోల్డ్ తీసుకోవాలంట దానికని
మ్ ఎన్ని గ్రాములో ఒక గ్రామా లేకపోతే ఒక సవరమా
ఒక సవరవమండి
ఆ బాగా గోల్డ్ అంతా బా పర్చేస్ చేస్తారా అయితే
ఆ వాళ్ళు పర్చేస్ మా అత్త పర్చేస్ చేస్తుంది నేం చెయ్యను
అవునా ఏం చేశారండి
మ్ తెలీదండి నేను దీనికొక్కదానికే వెళ్ తున్నాను ముందు తనే కొనుక్కుండేది నేను బిజీగా ఉంటాను
యాక్చువల్లీ నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం అండి నేను కూడా పోవాలియే వర్షం పడుతా ఉంది అందుకే పోలా
మాకు వర్షం నిల్చిపోయింది
చానా జోరుగా వాడతాంది వర్షం ఇక్కడ
నాకు ఒక హాఫ్ నవర్ ముందు వన్ అవర్ ముందు బాగా పడింది
అవునా ఓ క్కడ భయంకరంగా పడుతుంది భీభత్సంగా వర్షము
డి మళ్ళీ చేస్తా
హలో హలో